హ్మ్మ్
ఆ ఇన్మన్ చెప్తే మా డాడి మా డాడీ కేమి ఏమయిందే అన్నాడు. ఏం కాలేదు డాడీ ఊరి కే ఆ పాకో అనన్నాడంట అంతే. మా డాడీ బ్యాల్ట్ అవన్నీ తెచ్చాలకే ఏ ఏదో అయింది అనుకున్నా నాకయింది అనుకోల. మా తమ్ముడి కయిందనుకున్నాడు. ఎందుకంటే నేనేం బయటకు పోను గదా. ఇంక వాళ్ళే గదా బయట తిరుగుతాంటగా అని అట్లనుకున్నాడు. ఇంటికొచ్చినాడు ఆ పోయి మమ్మని పిలిచిపొచ్చినాడు మళ్ళా, మమ్మ మా తాతోల్లింటింకి పోయుంటే. మా ఓన్ తమ్ముడు.
ఆహా
నాక్కూడ ఇద్దరున్నారు మా తమ్ముడు బూయి మమ్మని బిలిచకొచ్చిన్నాడు. మా తాతోని ఇంట్లో ఉం అప్పుడు మమ్మ బోయింది ఏందిరా అంటే? రామా అర్జెంట్ గా పనుంది అన్నాడంట. వాడెప్పుడుూ టీ షర్ట్ గానీ, బనీన్ గానీ వేసుకోకుండా పోడు బయటికి. టీ షర్ట్ ఉండాల, ఆ రోజు బనింతో బోయినాడు.
అ
ఏబంపా ఏమన్నా గొడవ చేసుకున్నారా అని మమ్మ అట్లనుకునింది. నేనేదైనా కొట్లాడతానేమో అని. వచ్చింది మా పిన్ని బయట ఏడుస్తాంది. ఏమైందబ్బా మా అమ్మంగా టెన్షన్ టెన్షన్ గా వచ్చేసా లోపలికి. ఏమైంది కిందబన్నామా అన్నా. ఏం కాదు దే నాకి నువేం టెన్షన్ పడొద్దు అని చెప్పినా మమ్మకి, మా పిన్నికి చెప్ తన మా పిన్ని విండంగా. పోదామ్మ్ ఫస్ట్ హాస్పిటల్ బోదామిక అంటాంది. ఏం కాలేదులే నాకీ రేపోదాము అని చెప్పినా. ఇంక మా పిన్నీ ఏడుసాన్ది ఏడుసాన్ది ఏడుస్సానే ఉంది. నిద్దర బోల్ ఆ రోజేమైంది మా పిన్ని కొడుకు వాడికేదో ఎగ్జామ్ ఉందని, త తాడపత్రికి పోయినాడు ఆ బస్సు ఆడ స్ట్రక్. పంచరయ్యి ఒక వన్ అవర్ డిలే అయ్యింది.
ఆ
వాడొచ్చే వరకు అమ్మా ఏడుస్సానే ఉంది. పదిన్నర వరకు
ఆహా
హ్మ్మ్ ఇంగ నేను స్ప్రే ఏసి రెండు, మూడు సార్లీసి, ట్యాబ్లేెట్ ఏసుకొని ఐస్ క్యూబ్ పట్టిస్తే ఏమన్నయితది. ఎందుకులే అని ఇక రామాయణం అట్లే పడుతున్న పడుకుంటే నిద్దార్రాదూ, సెల్లు చూద్దామా అంటే ఒక చేతితో నేను ఆపరేట్ చేయలేకున్నా. ఇంగ చూడు ఆ కష్టం ఎవరికీ రాగుడదనుకున్నా. అట్లయిపోయింది, ఇంక మళ్ళా నెక్స్ట్ నెక్స్ట్ డే పదిన్నర మళ్ళా పొద్దున్నే వచ్చినారు. తిన్నావా లేదా? తినే తినేసి ఆ రోజు మళ్ళా ఏమి చికెన్ ముద్ద, మటన్ చేసింది మమ్మ. బుద్ద మటన్ తినేసి పోయిన హాస్పిటల్ కు అవునవును తినేసి పోయినా
హ్మ్
ఏమైంది అన్నాడు కింద పడిన్నాను అన్నా
వ
అయితే ఓకే పెయిన్ ఉంది ప్రెస్ చేసినాడు ప్రెష్ చేస్తే నాకు అంత పెయిన్ ఏ అనిపిస్తలేదు పెయిన్ ఎక్కువందంటే వాడు మళ్ళా అలా ఏదో ఒకటి అంటాడు అని నేను ప్రెస్ చూస్తే ఏమంత అనిపించలేదు ఓకే ఓకేగా ఉంది అన్నా నేను సరే అయితే ఎక్స రే తీపుచు కోండి అన్నాడు మా అన్న ఇంజెక్షన్ వయ్యడి అది ఇది కట్టు కడతార అంట ఫస్ట్ ఎక్స్రే తీస్తే తెలుస్తుంది అ సరే అని ఎక్స్రే తీయిపించుకున్నా తిపించుకొని వచ్చిన ఏమైతే అదయింది లేని నేను భయపడ్డా భయపడితే ఇంకా వాళ్ళు ఏదేదో చెప్తారు కొంచెం ఫ్రాక్చర్ అయింది అంతకు మించి ఏమవ్వలేదు సో సెట్ అయితుది అన్నాడు వర్క్ చేయకూడదు కొద్ది రోజులు అని అన్నాడు
హ్మ్
ఓ పది రోజలులాకట్లా చేయాలే బండి కూడా నడపలే మళ్ళా ఇ ఒక టూ వీక్స్ అయిపోయినాక బండి నడుపుతా అంటే మా డాడీ తిటినాడు
హ్మ్
పండవి గల్ షాప్ కి దీసాక పోత నేను ఓకే అన్ని ఇట్లా తిక్క తక్క చేష్టలు చేస్తా అంటా ఉన్నాడు అంటే ఏం కదు లే డాడీ పోతానులే అని చెప్పి ఇంకా అలనే అలవాటు చేసుకుంటూ బండి పోతాను మళ్ళా ఇంకొక రోజు మా అమ్మని ఎక్కించుకొని పోయినా సరే డ్రైవ్ చేయగలను ఓకే అని ఇంకా అప్పటి నుంచి మళ్ళా డ్రైవింగ్ స్టార్ట్ చేసినాం అట్లా కాదు నాకు లెఫ్ట్ హ్యాండ్ కదా బ్రేక్ పట్టుకునే కాకపోయ ఫస్ట్
హ్మ్
సో ఏమైతదంటే ఇంకా ఎట్లా నేను రై రైట్ హ్యాండ్ బ్రేక్ వేస్తే పడతా ఆ
హ్మ్
ఇ ఫస్ట్ లో మా అమ్మని ఎక్కించుకలే నేను బని ఏం కాదు మా అమ్మ పడితే ఇద్దరు అమ్మం అమండి ఎవరు చేసేవాళ్ళు ఇంట్లో
హ్మ్
అట్లని నేను ఒకటే పోయి వచ్చేదాన్ని అట్లా పోయిస్తాను అని
ఆ
అట్నే అల్వర్ట్ అయిపోయి
హ్మ్
మా మా అమ్మ నేను పోయి అలవాటు చేసుకుంటే
హ్మ్
మా డాడీ ఏమ తిరుతాం రెండు నాలుగు రెస్ట్ తీసుకో అది ఇది అంటం ఏం కాదులే డాడీ పోయి వాస్తా లే అని చెప్తా
హ అంతే హ్మ్ అంతే పోవాలి నేను కూడా చిన్నపుడు పడిన్న కంకర్రాలుంలా పెద్ద పెద్దవి
ఆ
పైన పలే పైన్ వుంది
ఎట్లా
గోడ కట్టిన ట్యూషన్ పోయి ఉంటూమి నేను మా తమ్ముడు మాకు స్కూల్స్ లో బ్రేక్ ఇస్తారు చూడ అట్లా బ్రేక్ ఇచ్చినారు
ఆ ఆడుకుంటాంటే పన్నావా
కోలే గోడ ఆ ఇప్పుడే కట్టినారు ట్యూషన్ కి ట్యూషన్ వాళ్ళదే మెట్కుల్ దగ్గర గోడకి
ఓహో
ఆడ ఇటుకరలుతో ఆ రోజే కట్టిన నేను ఇంగ ఆనుకొని ఉండిన్లే చిన్న గున్ని నా అప్పుడు
అట్లే పడిపోయినవా
అనుకోనుంటి అట్లే వెనక్ పడిపోయినా నా వెనకలు ఏమున్నాయి ఈ కింద పెద్ద పెద్ద గా కంకర రాళ్లు ఉన్నాయ్
ఓయ్ అమ్మ ఏం తగలేదా
నల్ల అదొకటి
ని అదృష్టం బాగుంది
ఆ నేను ఏం చేసిన తెలిసిన నేను పడేది కాక ఉండ నా ముందట నా తమ్ముడు ఉండే నా తమ్ముడు చెయ్ పట్టుకొని లగేసిన
అయ్యయ్యో రొంబ శాడిస్ట్ నా తమ్ముని కొళాయి గుంటలు ఉంటాయి కదా ఫుల్ నీళ్ళు ఉంటది ఆ కుళయి లా ఎప్పుడు
ఉహు
దాంట్లోకి ఎసేసి మా అమ్మకు పోయి మా అప్పయ్య పడిపోయినాడు అని చెప్ నేను అంట మా ఇంటి పక్కన పక్కన ఒక అంకుల్ ఉండే ఆ పాపే పడేసింది వాన్ని వాళ్ళు చూసి కున్నారు కాబట్టి సరిపోయా వాడి ఇప్పుడు కూడా అంటాడు వాన్ని చి చిన్నప్పుడే సంపేయాలని చూసింది ఈ పాప అని
ఉహు
అంటే జన్లే ఏంది రా అది పొరపాటున అయిపోయిందిలే అ
ఉహు
అ
మళ్ళీ ఇంటికి పోయి ఏం చెప్పిన తెలుసిన నేను కుక్కలు తారుముకున్నాయి అని చెప్పిన మళ్ళా ట్యూషన్ దగ్గర పడిన కదా మళ్ళా పక్కనంటి వాళ్ళు ఇంట్లో ఆడ పండా పెట్టినారు నాన్ని మా తమ్మున్ని ఆ నాకు తగిలింది అబ్బాడు కొంచెం
అవునా
చేయి కాడ తగిలింది కాళ్ల తగిలింది బుడ
ఆహా
ఇప్పుడు స్వెటర్ వేసుకోని ఉన్న
ఓహో
ఆ
చలికాలంలో పన్నవా
ఏం చెయ్యలేదే చెప్పొద్దు అండి మా అమ్మ మా డాడీకి ఏం చెప్పినాను
చెప్పతే కొడుతారు కదా
కొడతారు వాళ్ళు ఏం చేయను అంటే మళ్ళా అంటే ఒకవేళ తెలిస్తే గాను కుక్కలు తరుము కున్నాయి అప్పుడు పన్నాను అని చెప్పొచ్చు కదా
అంతే
ఆ
మ్మ్ మన తప్పు ఉందంటే ఓహో మన తప్పు ఉంటే మనల్ని కొడతారు
ఆ తగిలిండేదే కాక ఇంగ రెండేస్తారు అదోఒకటి మధ్యలో
అది కామన్ ఏం చేస్తాం
క్కల్ పనులు చేసినా చిన్నప్పుడు పినయల్ ఉంటది కదా వాష్ క్లీన్ చేసే టప్పుడు
ఆ
క్లీన్ చేస్తా అంటే పెనాయిలు ఏం చేసినా ము త తీసి అట్ల ఒకరవ్వ అట్ల పోద్దాము అని అనుకున్నా అంతే బాటల్ అర్ధం బాటల్ పడిపో నేను ఏం చేసినాను తెలుసునా లేదు యాడ నీళ్లు
మ్మ్ హు కంపు కొడ్తలే
నీళ్ళు పోసేసిన
మే
మళ్ళ అరిస్తే
మ్మ్ అంతే కదా అరుస్తారు కొడతారు అస్ రిసేది ఏం పాయ కొడతారమ్మా ఏం పని చేసిన కూడా కోడ్త్ తారు
అ ఆ ఆడుకునేకి పక్కన క్లీన్ చేసుకున్నాం నేను మా అన్న మా డాడీ ఏ ఎందుకు క్లీన్ చేసేది అనేసి ఆడుకునేకు డాడీ అని చెప్ ప్పిన అంతే
ఆ వేసాడా
వర్షం వస్తాంది బయటీ కి పోండి అంతర్ మే నాడు మాయన్న నేను ఇద్దరమూ కలిపి చూసుకొని ఏడ్చుకుంటా ఉన్నాం
మాయమ్మ ఎం ఆన్ల్య
ఏమంటుంది ఇగ
మ్మ్
మళ్ళా చిన్ మెల్ల పక్కన క్రిస్టియన్స్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ప్రేయర్ చేస్తారు మామూలుగా ఈవినింగ్
ఆ
పిల్లోలందరూ వస్తారు ఆ బిస్ స్కెట్స్ అవి స్నాక్స్ పంపించి పంపుతారు చ్చి పంపిస్తారు ప్రేయర్ అయిపోయిన తర్వాత మేము మామూలుగా